ల అ వినిపిస్తుంద
వినిపిస్తుందా ఆ ఓకే ఓకే ఏంటి సంగతి మరి
ఏమిీ లేదు ఏం చేస్తున్నారు
సాబార్ బడతనా
హ నేను సాంబార్ నా అన్కు నా చాలంది కానీ నాకు చేయడం రాదే
అవునా సాయంత్రం సాంబార్ ఇడ్లీ తిందాంలే అని ఏ విజత సాంబారా
హ
ఫస్ట్ పప్పు వుడికేస్తామ కందిపప్పు
హ
ఉదుకేసి ఇక అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసేసి తిరగ బోధ పెడతాం
ఎంబ పెడతాం
అంటే అన్ని రకాల కూరగాయ ముక్కలు అంటే సాంబారు సిది బిది సి సాంబార్ కాదు అది ఏంది సొరకాయ చెప్పల సాంబార్ న్నా
హ
మునక్కాయ మునక్కాయ అ
ఆ తర్వాత టమాటో పొటాటో
ఆ ఫోటో
ఆ పొటాట ఏలు
ఆ స్వీట్ పొటా
ఆ గ్రీన్ చిల్లీ
ఆ పచ్చమిచ్చి
ఉమ్
ఇవన్నీ వేసి ఆ నూనలో వేసి ఏ అన్నీ వేసి ఆ నూనెలో వేసి ఎన్ చేసి ఇంకా ఎన్ని కూరగాయలుతామంటే అన్ని వేసుకోవచ్చు గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు తర్వాత క్యారెట్ వేసుకోవచ్చు ముల్లంగ వేసుకోవచ్చు ఇంకా నా సింపుల్ అవన్నీ లేవులేవని టమాటా ఉల్లి పైబరి కేేచ సొరకాయి
తర్వత నీలు పొయల
ఆ రెండు ఏం చేసిన తర్వాత నీళ పోయాలి చింతపండు గులు పోసి ఇప్పుడేమో కాల నొప్పు అంటున్నారుగా
ఉమ్
నేను అ అందుకని చెంతపండు పోసి
ఉమ్
కాసేపు పడక నిస్తాం
ఆ తర్వాత అయిపోయినట్టేనా
అయిపోయాక
ఉమ్
సాంబార్ పొడి ఏస్తాం ఉడిక్యకా ఎంగ్రబా సాంబార్ పొడి వేసి కాగ చేసి
ఉమ్
అప్పుడు తింటానికి రెడీటు ఈట్ అన్నమాట తింటానికి సిద్ధం తినిస్తాం వలో వేసుకొని థినెడ్హామ్ అని
ఇంకా ఏం చేస్తున్నారు బాగున్నారా
ఆ బానే ఉన్నాం ఇంకా చేసేదేముంది వం పోవటం తినడం పడుకోవటం ఇదే పని అయిపోయింది లేసినాడనుంచి మలి చోన్కోటం ఉంపోటం మళ్ళీ చోన్కోటం
ఉమ్
ఆ అది సంగతే ఉందో ఇంకా ఇప్పుడే ఊరికొచ్చాను నేను ఇగా అందుకాని భగున్నార ఆ ఎల్లాం ఉగాది పండక్కని సెలవులు ఇచ్చేశారు పిల్లలకి
మీ ఊరు అభివృద్ధి చెందుతుందా
అభివృద్ధి అంటే ఇంకా పల్లెటూరేగా
ఉమ్
అంతంత మాత్రం అంటే పంట పొలాలు అవన్నీ ఉంటాయి
ఏ ఈ సంవత్సరం మీ ఊర్లో పంట
ఉమ్ ధ ఆ ఇప్పుడు మినుగులు సేవగా మినుగులు వచ్చేసినవి నెక్స్ట్ మొక్కజొన్న వయ్యాలి
హోహో
మొక్కజొన్న వేసేసి మళ్ళీ అయి తీసిన తర్వాత మళ్ళీ వరి ఏస్తాం.
హుహు హు
వరి ఇంకా వరి అయిపోయాక మళ్ళీ గోంగూర వేస్తాం. ఇక మాకు మిర్చి బాగా పండిద్దుగా మధ్య మధ్యలో మిర్చి కూడా వేస్తాం. ఇప్పుడు మిర్చి సీజన్ గా ఎండుమిరపకాయలు వస్తాయి బాగా. కావాలంటే మీకు కూడా పంపిస్తాం ఉన్నాయి
ఉ పంపించండి
ఉ
మీ ఊర్లో కరెంట్ అవన్నీ బానే ఉంటాయా
ఉంటాయి కానీ ఇప్పుడు వేసవికాలం కదా కరెంట్ తీసేస్తున్నాడు పగలంతా తీసేస్తాడు ఇంకా ఎంత తీసేస్తే ఇక నైట్ ఇస్తాడు కానీ రైతులకి బాగా ఇబ్బంది కదా
హమ్
అలాగే తిప్పలు పడుతున్నారు పాపం ఊళ్లో కూడా టే ఒక స్కూల్ ఉంటది అది పది వరకే ఉంటది ఒక హాస్పిటల్ ఉంటది అందులో ఒక డాక్టర్ ఉంటాడు ఇంకేమన్న డౌట్స్ ఉన్నాయా మీకు అడగండి కావాలంటే చెప్తా.
ఆయన ప్ర స్కూల్ చదువుకునోడెన
ఆహా కాదు కాదు పట్నంలో చదువుకున్నాడు.
పట్నాంలో చదువుకొని పల్లెటురుకి వాచ్చడా
ప్రజలకి ఇబ్బంది కదా
అవును
ఉ అందుకని చిన్న చిన్న ప్ర నేనా అదే మా ఊరికొచ్చానును ఖాళీ టైమ్ లో వస్తాను వచ్చినప్పుడు ఇంకాది ఊరంతా తిరిగి చూస్తా ఉంటా
హుహు
హు
రోడ్డు సౌకర్యాలన్నీ బాగున్నాయా
అంతే ఇంకా అంటే మట్టి రోడ్లు రవాణా సౌకర్యం ఏం అంత అంత బాగోదు ఇంకా బస్సే బస్సు లేదా ఆటో రావాలి రావాలి.
రైల్వ్ స్టే
రైల్వే స్టేషన్ ఇంకా లేదు హలో
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తంది
ఓకే ఇంకా మీ ఊర్లో హాస్పిటల్ అయిందే అదే టిఫిన్ గా చపాతి పిండి కలిపి పెట్టాను ఒక రెండు సాంబార్ ఇడ్లీ తింటాం ఒక చపాతి తింటాం
హు
హమ్ చపాతిలేకెమో గుడ్డు కూర చేస్తా
మంచి కాంబినేషన్
హమ్ తినాలి గా తినే ఒక్కపూటైనా తృప్తిగా తి తినాలి గా
అవును
మీరేం చేస్తారు సాయంత్రం
మేము సాయంత్రం కూడ అన్నమే తింటాం
ఏం కూర
మధ్యానం చేసిన టమాట పప్పు
ఆహో ఈ సాయత్రం కూడ అదే మరి సైడ్ డిష్
సైడ్ డిష్ ఉంటదు సైడ్ వాటర్ పెట్టుకోని తినేయడమే
సైడ్ వాటర్ నో సైడ్ డిష్ ఓన్లీ సైడ్ వాట్రే అంతే
ఎస్
ఏ హు ఇంకేంటి మా ఊర్లోన ఎండలు పిచ్చ పిచ్చగా ఆరపిస్తనాయ్ మాములుగా లేవసల ఈనెలొ ఎంతంత ఎండలు అరిపిస్తనాయ్ అట్లా
మార్చిలోనే ఇలగుంటే వచ్చే నెలల్లో ఎలా ఉంటదో
ఉ ఈ సంవత్సరం ఎండలు ముందొచ్చేసినాయ్ బాగ
అవును చలి కాలంలో కూడా మరి ఎంత చల్లగా ఎ లేదు
ఆ కానీ ఇవాళ పొద్దునంతా ఎండలేదు మాకు మంచు కురుస్తుంది.
మాకు మాత్రం పొద్దున్న నుంచే ఎండ
ఉమ్ ఇంకేంటి మరి మీరూ. వంటకాలు ఏమన్నా చేస్తార ఖాళీ టైం లో
ఖాళీ టైమ్ లోన వంటకాల చేస్తాము
ఏం చేస్తావు
నాన్ వెజ్ వంటకాలు చేస్తాం.
నాన్ వెజ్ అంటే తెలీదు తెలుగు లో ఏమంటారు
నాన్ వెజ్ అంటే తెలుగులో చికెన్ అంటారు
ఏ కోడి మాసమ
ఆ
ఎలా చేస్తావ్ బిర్యానీ కూడ చేస్తావా
ఆ బిర్యానీ చేస్తాను చెప్పమంటార
ఆ చెప్పు చెప్పు చెప్పు నాకు రాదు గాని మీరు బాగా చేస్తారు కదా రంజాన్ పండక్కి
అవును ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి.
ఆ కుక్కర్ లో కంటే దబారలో వండితే బాగుంటంది కదా టేస్ట్ గా
హైదరాబాది బిర్యానీ తిన తినాలంటే కుక్కర్ లో వండాలి
హైదరాబాది బిర్యాని చేస్తారా మీరు
అవును కుక్కర్ని నీట్ గ డిష్ వాషర్ తో కడగాలి ఆ తర్వాత కడిగి దాని కాసేపు ఆర పెట్టుకోవాలి ఆరిన తర్వాత స్టవ్ మీద పెట్టి దాన్ని కింద లైటర్ తో వెలిగిచాలి అప్పుడు మంటోచ్చిద్ది కింద దాంట్లో కుక్కర్ లో ఆయిల్ వేసి, ఆ తర్వాత అవి దాన్ని ఏమంటారు. బిర్యానీ ఆక్ క, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు,
ఉమ్
అవి వేసి కాసేపు అటు ఇటు ఊపాలి.
అటు ఇటు ఊపాల? అట్ ఉల్లిపాయల్ ఓహో, కుక్కర్ ఊపాలా, ఉల్లిపాయలు ఊప్ పాలా? ఉల్లిపాయలేయ్రా.
టా అప్పుడే వేయాలంటే, అప్పుడే వేయొచ్చు. ఆ తర్వాత కుక్కర్ లో ఉన్న వాట్ టిళ్ల్ని ఒక స్పూన్ తోనో, ఒక దాన్ స్టిక్ తోనో ఊపాలి. ఆ తిప్పాలి
ఉమ్మ్ ఉమ్ ఉహ్ హు
ఆ తర్వాత మనం ముందుగా హాఫ్ బాయ్ల్
ఉమ్
అదేయ్గూడదు అప్పుడే నేను చెప్పానని, ముందుగా మనం చికెన్ తెచ్చుకొని. పాస్ప్ తో కడిగి పెట్కుంటాంగాదా. ఆ చికెన్ దాంట్లో ఏయ్యాలి.
మీరు నేతితో చేస్తారా, నూనెతో చేస్తారా, బిర్యానీ?
మేవా నూనెతోనే చేస్తాం.
నూనె తోటా ఓకే ఏవ నూనె
మ్ దాని పేరేంటంటే చెప్తాను ఒక నీమ్సం ఆగండి.
అ
ప్చ్ ఏదో పువ్నున
ఏదో పువ్ సన్ఫ్లవర్ ఆయిల్
ఆ అవును
ఓకే మరైతే ఆ ఆ ఓకే బాయ్ బాయ్ ఆ